హలో
హలో
హాయ్
హాయ్ అక్క బాగున్నావా
ఆ బాగున్నారా గుడ్ ఈవనింగ్ ఏం చేస్తాన్నా పనికికలు ఇచ్చారా
ఆ ఇంట్లో కొంచం బిజీ ఇంట్లో అంతా క్లీన్ చేసా
ఆ ఫెస్టివల్ వస్తుందనా
ఆ అలా అని కాపోయినా కొంచెం అంతా ఎక్కడ అక్కడే ఉంది కొంచెం క్లీన్ చేసా
ఓకేకే నా వయిస్మ క్లియర్గే ఉందా
ఆ క్లియర్గా ఉంది
ఓకే ఇంకేమి సంగతులు
ఏం కర్రీ చేసారు.
ఈ రోజుగా పప్పు చేసారా పిల్లలు ఇగ ఇంట్లోనే ఉన్నారు. ఇగ టమాటా పచ్చడి దం. వచ్చాము. యా టమాట పచ్చడి ఉన్న. ఇంకా పప్పు చేసా.
ఓకే మాది ఈరోజు ఏంటంటే తోట కూర అక్క.
హల్త్ చాలా మంచిది అసలు.
అంటే తోటకూర కూడా కొం. ఒకటి ఇప్పుడు ఈ మధ్యలోనే ఇంట్లో ఒకటి రెండు వచ్చినాయి చెట్లు. ఇంకొక రెం ఇంకొక రెండు వస్తే ఆ అవే వచ్చా. వచ్చేసినాయి నాచురల్ గా. ఆ అంటే ఎక్కువ. ఇప్పుడు మాకు ఈ గోదావరి వాటర్ వస్తాయి అక్క. అయితే ఆ వాటర్ వచ్చినప్పుడు పోస్తా ఉంటాం. ఎక్కువ చెట్లకే వాటర్ పడుతాం.
వేస్ట్ వాటర్ అనేవి చాలా అంద డ్రైనే ఇప్పుడు.
నీ వాయిస్ లోగా వస్తుంది.
అదే నది సెల్ కొంచెం ఇబ్బంది ప్రాబ్లమ్ ఉందిరా అందుకునే అందుకు నీకు వస్తుందా రావట్లేదా అని అడిగాం ముందు.
ఆ అయితే ఆ ఇప్పుడు ఒక అయితే ఇంకొక రెండు చెట్లు వచ్చాయినుకో ఇంకొ. కొనకుండా డైరెక్ట్ గా అయ్యే వండుదామని చూస్తున్నాం.
ఓకే ఓకే పిల్లలు వచ్చా స్కూల్ నుంచి.
ఆ ఆఫ్ డేసే గా.
అవున. మా పిల్లలు కూడా వచ్చారు వచ్చిందా. వచ్చి సెల్ లే సెల్లు.
ఓ సెల్ ఇవ్వకూడదు కదా అక్క నువ్వు ఎందుకు ఇస్త. తుస్తున్నాం ఏమైంది అసలు ఈ మధ్య పిల్లలందరికీ అసలు ఆటలు లేపోయినా పర్లే కాని కూర్చొని ఫోన్ చూడాలి.
అసలు ఆటలు తాగపోతున్నా మీరా అసలు ఫుడ్ లేకపోయినా అట్లా వాళ్ళు సెల్ ఫోన్ చూసుకుంటే ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ గడిపేటట్టు ఉన్నారు మాకు.
మనం మరి మనం ఇచ్చి. తిన మనం చేసిన మిస్టేక్ కూడా ఉంది తెలుసుదంటే. లో పిల్లల్ని అనొద్దు
కింద బాబు అయితే బాగా గేమ్స్ బాగా ఎడిక్ట్ అయిపోయాడు
ఇవ్వద్దు కదా అక్క నువ్వు ఇప్పుడు ఒక టెన్ మినిట్స్ ఇచ్చావు అనుకో మళ్ళీ ఏ అక్కడ పెట్టు అని మనము ఎప్పుడైనా వాళ్ళకి పిల్లలకి ఎంకరేజ్ చేయకూడదు అన్న వర్క్ చేస్తే అది భయపెట్టాలి అప్పుడు వాళ్ళకి ఏమైతాది మైండ్లో అమ్మో మమ్మీ తిడతాది మనం ఫోన్ ముట్టకూడదు అని అనుకుంటారు
ఇ వాళ్ళు బాగా మొండి తయారైపోతున్నారు అసెర్ని చూసి చూసి అసలు చెప్తుంటే వినట్లేదు ఇక్కడ హెల్త్ ప్రాబ్లమ్స్ ఒకటి బాబుకి కాని పాప కాని హిడ్డేక్ అంటున్నారు.
సైటు కూడ చూడు సైటు కూడ వస్తది ఇలానే చూడు ఈ రోజు పిల్లోలకి బాగ
సైటు అసలు ఇవన్నీ భయమేస్తుంది ఇప్పటికే పిల్లలకి సగమంది స్కూల్లో స్పెట్స్ పెట్టుకొనే ఉంటున్నారు పిల్లలయితే మనప్పుడు చిన్నప్పుడు ఒ ఒక్కలు పెట్టుకునింటే సోడా బుడ్డి
కాదు ఓ గుడ్డోడు వచ్చాడు ర గుడ్డోడు వచ్చాడు
ఇప్పుడు ఏమైందట్టే అది ఒక కామన్ అయిపోయింది క్లాస్ మొ మొత్తం మీద పది మందికి ఉండేలోకె అట్ల అయిపోతుంది అసలు పిల్లోలకి చెప్తుంట మేము
అక్క ఇలానే ఎడిక్ట్ అయితే ఒక టెన్త్ క్లాస్ కోచ్చే పొరగాళ్ళు ఏం చేస్తున్నారు అనుకుంటున్నావు అవి ఏవి పడితే అవి ఏదో రమ్మి అంట కదా
ఆ ఇది ఆ ఇవి ఆటలు
ఓ అక్క రమ్ అసలు ఏం గేమ్ చిన్నగంటురే మా దగ్గర వాళ్ళ డాడీ పాపం వాళ్ళకి ఇల్లు లేదు అక్క కొంచెం పూర్ ఫ్యామిలీ ఆ అయి అయితే త్రీ తౌ త్రీ లాక్స్ వరకు పని చేసుకొని వాళ్ళ మమ్మీ కూడా రోజు ఈ వర్క్స్ ఉంటాయి కదా పత్తి అవి రోజు పొద్దుటి ఆ రోజు పొద్దుటి పాపం క్యారేజీ ఎసుకొని అసలు ఒక్క రోజు కూడ ఇంట్లో ఉండదు
ఆహా
ఆ అంత మంచిగ అయితే పిల్లగాడు ఒక్కడే అబ్బాయి వాళ్ళ అమ్మాయికి మ్యారేజ్ అయిపోయింది
ఒకే
ఆ అయితే సరేలే ఆ ఈ పిల్లగాడు ఒక్కడే ఉన్నాడు కదా మనం ఒక ఇల్లు కొనుక్కుందాం వాడి పెళ్లి లోపు మరి ఇల్లు లేకపోతే పిల్లనివ్వరు అంటునారు కా అని వాళ్ళు ఒక త్రీ ల్యాక్స్ సేవ్ చేసారు అక్క ప్లేస్ కొందాం అని ఇటు సైడ్ ప్లేసు
ఇప్పుడు పెళ్లి కావాలంటే పిల్లగా
వామ్మో ఇల్లు ఇల్లు ఇల్లు అడుగుతున్నారు ఉద్యోగం జాబు ఇ ఇల్లు
అసలు ఇప్పుడు అంటే ఇప్పుడు అందరు పేరెంట్స్ ఆలోచనేటుంటది ఆడపిల్లల్
అవును
ఎక్కడ ఉన్నా ఎట్లున్నా ఈ సొంత ఇల్లు అంటూ ఉంటే ఆడపిల్లలు ఇచ్చేవాళ్ళింటి
ఆ వాయిస్ క క్లార్ టీ లేదు ఏం పని చేస్తున్నావు
ఏం లేదు నన్న అది సెల్ కింద పడ్డది
మరి ఊరిక ఫోన్ పిల్లల్ కి ఇచ్చినా ఇట్లే హ్యాంగ్ల అయిత యి
ఆ బాగా కింద పడ్డది దాని వల్ల ఫోన్ ఊక్కుకి స్ట్రక్ అయితుంది
ఆ
దాని వల్ల ఇక అందుకే కొంచెం ప్రాబ్లం ఉంది మార్చాలి అనుకుంటున్నా ఫోన్ కూడా
ఆ మార్చ్ మరి
అ ఒకసారి ఏం చేస్తుండ్రా అని చెప్పేసి
అయితే కంటిన్యూ చేస్తున్నా అయితే ఏమైందంటే అబ్ అబ్బాయి అలానే ఆ అబ్బాయి అకౌంట్ లో ఉంచారు అక్క
ఆహా
అంటే ఇప్పుడు పేరెంట్స్ స్ డ్యూటీకి వెళ్తారు వాళ్ళమ్మకి ఇల్లిట్రసీ ఇల్లిట్రసీ మీన్స్ తిగ అక్షరాల్ రావు ఎజ్యకేషన్ వేరు ఇలిటరసీ వేరు సో ఆమ ఏం చేస్తది కొడుకి మీద నమ్మకంతో గార్భంలే ఒక్కడే అని సరే అని అఅబ్బాయి అకౌంట్ లో ఉంచారు సడన్ గా ఎప్ ఎప్పుడన్ డబ్బులు కావాలన్నా మా అబ్బాయి తెస్తాడు కదా అన్న హోప్ తో ఉంచారు అయితే ఒక ప్లేస్ చూసారు మా ఇంటి అనుక అయితే అడిగారు ఇట్లా తీసుకోవాలి అనుకుంటున్నా తీసుకోండి బాగానే ఉంటది అని మేము అన్నాం హ్యాపీ అనుకున్న రా అయితే కొన్ని రోజులు తర్వాత తాఅబ్బాయి డబ్బులు దేయంటే రూపాయి లేవంటా
అయ్యో అంతా ఇట్లా ఇట్లా గేమ్స్లలో పెట్టాడా ఆహా ఇప్పుడు పిల్లలకి ఏమైదంటే ఒక్కళ్ళు ఒకళ్ళు చూసి ఇప్పుడు చిన్న పిల్లలు లేదు పెద్ద పిల్లలు లేదు రే ఇప్పుడు పబ్జీ ఆడాలంటే ఆడ్ పక్కన
అసలు వాళ్ళు అక్క పబ్జి ఆడి ఆడి పిచ్చోళ్ళు అయితున్నార అంటా న్యూస్ వినట్ ట్లేదా
విన్నా విన్నా
వామ్మె నాకైతే భయం వేసింది అమ్మె ఫ్యూచర్ లో మన పిల్లలు కూడా ఇట్ల అయితే ఏంటి అని భయం వేసింది నాకైతే
కొరియను బాగా డ్రామాస్ కొరియన్ గేమ్స్ ఇవి బాగా ఎక్కువ చూస్తున్నారు చూసి చూసి వాళ్ళ డాడీ అ ఫోను తీసుకోవద్దని చెప్పేసి పెట్టారట అంటే తీసి దాసేశారట. తీసి దాసేలోక ఆ పిల్ల పై నుంచి దూకారని చెప్పేసి న్యూస్ వస్తుంది చూసారా ఏమన్నా రీసెంట్గా
అది అట్లా మరీ ఎడిక్ట్ అయి అర్థమయిందా ఫస్ట్ లోనే ఇప్పుడు ఒక మొక్కుంద అక్క అది వంకర వెళ్తుందని కట్ చేస్
ఆ వాళ్ళ పిల్లలు ఇప్పుడు స్కూల్ కి వెళ్ళను మమ్మీ ఒ ఫస్ట్లో అంత ఉండేది కాదు కానీ ఇప్పుడు ఆన్లైన్ క్లాసెస్ అయ్యే లోగా పిల్లల్కి బాగా సలికెడ సెల్ కి ఎడిక్ట్ అయిపోయారు ఇప్పుడు ఒకప్పుడు ఏం చేసేది అంటే నెససరీ అని ఇంట్లో ఒక్క ఫోన్ ఉంచేది ఇప్పుడు ఏమవుతుందం అంటే ఆన్లైన్ క్లాసెస్ వల్ల పిల్లలకి స్టడీకి కావాలని చెప్పేసి వాళ్ళు ఫ్యామిలీలో ఒక్కొక్కళ్ళు ఒక్క ఫోన్ కొనుక్కున్నారు
అయితే ఏమైందంటే ఇక ఇలానే అయిపోతుంది అక్క వాళ్ళు ఎడిక్ట్ అయి అయితే పెద్ద అయ్యాక కూడా మాట ఇనరూ
అవునవును మొండిగా తయారవుతా ఉంటది అంతెందుకు రా ఇప్పుడు పిల్లలు తెలియక ఏదో ఒకటి క్లిక్ చేస్తా ఉంటారు కదా సెల్లో అట్లా కూడా డబ్బులు పోతే ఆ ఉంటాయ్ ఇప్పుడు ఫర్ ఎక్సాంపుల్ లు సెల్లలలో లోన్స్ తీసుకుని ఇట్లాంటివి వస్తే ఏమైనా ఐడియా ఉందా నీకు
ఆహా నాకు ఈ విషయ్ అయితే తెలీదు గాని మా ఇంటి దగ్గర అబ్బాయి చేసాక ఇట్లా అని తెలిసింది
అదే అదే ఇప్పుడు సెల్ ఫోన్లలో లోన్ తీసుకుంటారు లోన్ తీసుకొని కట్టకపో అయితే అవి కూడా ఏమైద్ది అంటే మనకి వడ్డీ వడ్డీ లాగా అట్లా పెరగడం ఇట్లాంటివి అవ్వడం వల్ల కూడా చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి ఇప్పటి నుంచి పిల్లల్ని మనం కంట్రోల్ చేయడమే బెస్ట్ అని చెప్పిన
అక్క అయితే అసలు చాలా వాళ్ళ మమ్మీ డాడీ అయితే ఎంత త ఏడ్చారు అనుకున్నావ్ తెలుసా!
అవును
ఆ ఆహ అయితే మళ్ళీ గాదు అయిపోగా కాంగా ఇంకొక ఒక ఫోర్ లాక్స్ చేసాడు ఇట్లే లోన్ తీసుకోని నువ్వు చెప్పినట్టు
అయ్యో!
మొత్తం ఎయిట్ లాక్స్ పోగొట్టాడంట చూసావా అందుకనే మన పిల్లలకి ముందు ముందు మనకిది వా
ఇప్పుడు ఇంటర్నెట్ పెరుగుతున్నా కొద్ది వాళ్ళు ఏ అంటే వాళ్ళు ముందుకేళ్తున్రో అర్థంకాట్లే కొంతమంది చిన్న చిన్న పిల్లలు ఉన్నారు వాళ్ళు టీవీలు చూసి ఏబీసీలు ఏ ఫర్ ఆపిల్ ఇట్లాంటివన్నీ సెల్ఫో యూట్యూబ్లో చూసి నేర్చేసుకుంటారు. కొంతమంది అట్లా మం మంచి యుజ్ చేస్తే పర్లేదు కొంతమంది పిల్లలు ఏం చేస్తారంటే దాన్ని మిస్ యూస్ చేస్తున్నారు.
ఆ
వాట్సాప్ అని ఇన్స్టాగ్రామ్ అని చెప్పేసి ఇప్పుడు అంతెందుకురా ఆంధ్రప్రదేశ్ లో కూడా థర్టీన్ ఇయర్స్ లోపల ఉన్న వాళ్ళకి కంప్లీట్గా సోషల్ మీడియా బ్యాన్ చేసింది.
అసలు అది నెంబర్ వన్ అక్క
అట్లాంటి చిన్న చిన్నయ్ చేయడం
ఈ వీడియో గేమ్స్ వల్ల ఈ పబ్జీల వల్ల ఈ డబ్బులు తీసుకోవడం వీటి వల్ల రమ్మి వల్ల చాలా ఇదయిపోతున్నారు అక్క పిల్లలు చాలా మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తూ ఉండాలి, వీళ్ళు ఫోన్లు ఒక వన్ అవర్ కంటే ఎక్కువ అసలు ఇవ్వకూడదు కూడా ఆ నెగిటివ్ థాట్స్ కూడా వచ్చేస్తే అవకాశాలు ఉంటాయి
చా ఇట్లా ఎఫెక్ట్ అనేది ఉంటది పిల్లలు మొండిగ తయారవ్వడం ఫుడ్ తినకుండా ఉండడం అట్ల ఎందుకు ఇప్పుడు చూస్తూనే ఉంటావ్ ఇప్పుడు కొంతమందికి ఏం చేస్తారం సెల్ ఫోన్ లో చూసి కొత్త కొత్ ట్రిక్స్ అనేవి ట్రై చేస్తా ఉంటారు ఒక పాప ఇట్లో ఒక ఆయన పైనుంచి దుకిండని చెప్ చెప్పేసి తిను వీడియోస్ చూసి చూసి చూసి తనాకూడా ఏమ అనిపించేది నీన్ కూడ పైనుంచి దూకితే నాకు ఏం కాదు కదా నా చేదాటా ఇట్లాంటివి ఏమైతా అంటే ప్రాణంతక కూడా తీస్తేయన్ని
అవును మరి
పిల్లలకి ఏముంది తెలియదు కదా వాళ్ళకి వాళ్ళ ఏజ్కి ఓహో నాకు దెబ్బతలగదేమో అనుకుంటారు, కానీ అదంతా రిమ్ గ్రాఫిక్స్ అని ఆలోచన విధానం ఉండదు కదా వాళ్ళకి
ఆ అది నిజమే
నేను కూడా దాదాపు కంట్రోల్ చేస్తున్న వాళ్ళ డాడీ ఉంటే అసలు తీసుకోదు సెల్లు ఇగ మామూలుగా కొంచెం వాలు నాలెడ్జ్ వస్తుందన్న ఆలోచన ఒకటి నాకు కొంతమంది కొన్ని కొన్ని సెల్లల్లో చూడడం వల్ల కూడా కొంత నాలెడ్జ్ గెయిన్ చేసుకోగలుగుతారుగా వాళ్ళు రుచించిన పిల్లలకి వి జ్య్వాళ్ళకి చూపిస్తే ఏ ఫర్యాపిల్ అని ఇప్పుడు పిల్లలు కూడా చూడు వాళ్ళు చెప్పిన దానికన్నా చూసింది బాగా గుర్తుంచుకుంట్రు
కానీ అన్ని చూడకూడదు అక్క అదే ఏదైనా ఏ ఒక్కటే పనిలో ఉండకూడదు ఆ ఎప్పుడైనా ఒక టె పనిలో ఉంటే అది నాలెడ్జ్ అవ్వదు అది
అవునవును అందుకే దాదాపు ఎవాయిడ్ చేయడం బెస్ట్ అ ఇప్పుడు చేస్తేస్
అవాయిడ్ చేయాలి గేమ్స్ వీడియో గేమ్స్ ఇవన్నీ అవాయిడ్ చేయాలి
థికింగ్వర్ కూడా చాల వరకు తగ్పోయిదటిఇప్
అవును మరి మతిమరపు వస్తది కొట్టుకెళ్ రమ్మంటే పిల్లల్ని అక్కడ దాకా పోయి మళ్ళీ తిరిగి వచ్చి ఏందేవాల్ మమ్మీ అంటు న్నారు
అవునవును రా
చెప్పు ఏం చెప్పాలి
ఆహా ఇప్పుడు చూస్తే కంటికి ప్రాబ్లం ఏనా ఇప్పుడు చూస్తే బ్రెయిన్ కి స్ట్రెయిన్ ఏనా దానివల్ల అసలు అంత హెల్త్ ప్రాబ్లమ్స్ కొంతమందికి ఇట్లా సెల్ ఫోన్ చూసి చూసి కూడా ఎ ఎక్కువ ఎదగలేక్ పోతున్నారట అంటే దానికి వచ్చిన రేడియేషన్ వల్ల కూడా వాళ్ళకి హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి సివియర్ గా ఉంటాయి
హెయిర్ ఫాల్ కూడా ఉంటది
చిన్న చిన్నవి అనుకుంటాం గానీ చాలా రిస్క్
ఇప్పుడు ఇప్పుడే ఇలా అనిపిస్తే ఒక ఫిఫ్టీ ప్లస్ అయితే అప్పుడు ఒకసారి యు ఫ్యూచర్ చూసుకో ఎలా ఉంటదొ అందుకే చాలా జాగ్రత్తగా ఉండాలి మొబైల్ ఫోన్ లో గేమ్స్ వీడియో గేమ్స్ ఆడనివ్వద్దు
రోజు చేస్తా అల ఇక్కడినుంచి కూడా ఇంకా తాత ఇంకా స్ట్రిక్టుగా ఉంటా సరేరా
సరే అక్క
ఆ ఫ్రీ ఉన్నప్పుడు అప్ డప్డు కాల్ చేస్తండు ఆ ఓకే బాయ్